హలో ఆ చెప్పండి గుడ్ ఈవెనింగ్
ఏం చేస్తున్నారండి
నథింగ్ అండి మీరు
నేనేమ్ చేయలేదండి భోజనం అయిందా అండి హలో భోజనం అయిందా అండి మీది తిన్నామండి
ఉ
ఏప్పుడైనా టెంపుల్స్ కి వెళ్ళారండి
ఆ సో మెనీ టైమ్స్ అండి
ఓకే గుడ్ ఈ మధ్య ఎప్పుదైన పోయినారండి
ఆ లేదండి ఇ మధ్య పోవట్లేదు మీరు ఏ టెంపుల్కి వెళస్తారు మీరు
మేము వెళ్తే ఎప్పుడైనా తిరుపతి వెళ్తామండి అట్లా ఇంకా చనా శ్రీశైలం ఇంకా చనా టెంపుల్స్ తిరుగుతాం అండి
డైలీనా
లేదండి ఓ మంత్లీ ఒకసారి రెండు సార్లు అట్లా మీరు
హు నార్మల్ గా అండి లోకల్ టెంపుల్ కి ఎల్టా
ఆ మీకు పెట్స్ అంటే ఇష్టమ అండి
చాలా ఇస్తామండి
మీరేమన్నా పెంచుకుంటాన్నారా
ఆ పెంచుకుంటన్నామండి
హూ సరే చెప్పండి హలో
చెప్పాలండి మీరే
మీరు ఎప్పుడన్నా టీవీస్ మూవీస్ బా చూస్తారా
ఆ చూస్తా అండి
హు ఒక మీకు ఉపయోగ పుట్ట మీ ఏమన్నా డెవలప్ చేయాలంటే మీరు ఎలా డెవలప్ చేస్తారు ఒకవేళ ఏమన్నా మంచి పొజిషన్ వస్తే మీరు బాడెవలప్ డెవలప్ చేస్తే ఏమై చేస్తారు
ఉహూ నాకు నాకంత ఐడియా లేదండి
అంటే మీకు కొన్ని ఆలోచనలు ఉంటాయి కదండి ఇట్లుంటే భగుటుంది సొసైటీ
సొసైటీ గురించి మనమేం ఆలోచించాలెండి
ఉమ్
మీరు చెప్పండి మీ ఒపీనియన్
మాదేం లేదండి అంతా నార్మలే
ఇంక అంతే అండి మాది నార్మలే
మ్ ఎక్కడకీ పోలేదాండి
ఆహా లేదండి పోలేదు
ఈ రీసెంట్గా ఏమన్నా పోతారా ఇక ముందు
లేదండీ చూడల్లా
ఉహూ
ఉమ్
ఏ స ఏ దేవుడు అంటే మీకు ఎక్కువ ఇష్టం అండి
హూ
మీకి ఏ గాడ్ అంటే ఎక్కువ ఇష్టం? గాడ్ ఆ దేవుడు ఏ దేవుడు అంటే ఎక్కువ ఇష్టం నమ్మకం బాగా
నాకు ఈ వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కువ ఇష్టం అండి
అ
మీరు ఎక్కడికీ ట్రావెల్ చేయలేదా?
మేము ఎక్కడా పోలేదండి పోతే ఇంకా తిరుపతి పోవాలి మంత్ ఎండింగ్
ఓకే
అమ్ మీరు నార్మల్ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారండి ఏం చేస్తారండి
స్లీపింగ్ చేస్తానండి
బుక్స్ అట్ల ఏం చదవరాండి
ఆహా ఇంట్రెస్ట్ లేదండి
బుక్స్ చదవండి చాలా బాగుంటుంది మీకి బాగా ఇన్స్పిరేషన్ అయితాయి కొన్ని థాట్స్ మోరల్ మా వాల్యూస్
సరే మీరే ఏమైనా రికమెండ్ చేయండి
ఆ నేను ఇప్పుడే కాదండి మళ్ళీ రికమెండ్ చేస్తాను మళ్ళీ రికమెండ్ చేస్తాన్లేండి
ఓకే
ఇంకా మీరు ఎప్పుడైనా లైక్ యాక్టర్స్ ని ఎప్పుడైనా చూసారా లైవ్‌లో అండి
ఆ చూసానండి, సాయిపల్లవి గారిని చూసాను.
ఓహో ఎప్పుడు చూసారండి?
ఆ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్
అప్పుడూ మీ ఎక్స్ మీ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందండి హలో
ఏం చాలా హ్యాపీగా ఉన్ అనిపించింది
అంటే మీరు ఎప్పుడైనా ఆ స్థాయికి వెళ్ళాల అలా ఏమన్నా అనిపించిందా?
ఆహా అలా ఏం లేదండి
పోనీ మీకు ఏమన్నా ఆపర్చునిటీస్ వచ్చినాయా మూవీస్ లో షోస్ లో లైక్ చానా ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి
లేదండి అలా ఏం రాలేదు అట్లేం లేదండి మీరేం చేస్తుంటరండి
మేమేం చేయమండి ప్రస్తుతానికైతే ఖాళీ లేను
ఓకే
ఫ్రూట్స్ అంటే ఇష్టమేనా అండి మీకీ
ఆ అంత లేదండి మళ్ళీ
ఆ పనీ వెజిటేపుల్స్
అ
వెజిటేపుల్స్
అ వెజిటెబుల్స్ ఏం చుల్ల
ఇష్టమ అండి ఏమేమి వెజిటేబుల్స్ ఇష్టం ఎక్కువగా లై
వెజిటేబుల్స్ ఏముంటయండి కర్ కర్రీ చేసుకోవడానికి తప్ప
ఆ అంటే కొన్నుంటయి గదండి క్యారెట్ బీట్రూట్ ఇంకా స్వీట్ పొటాటో
అట్లేం లెదండి
ఫ్రూట్స్ తింటారండి మీరు వారానికి
అహ తిననండి
ఎందుకండి
అలవాట్లేద్ నాకి
చేసుకోండే చాలా మంచిది ఫ్రూట్స్ తింటే హెల్త్కి ఇంకా మీకి చాలా మంచిది హెల్త్ ఫ్రూట్స్ తింటే ఎబుడు యాక్టివ్గా ఉంటారు
ఫ్రూట్స్ లేదండి మీరు వె వెజిటెబుల్స్ కర్రీ
తింటారడి వెజిటేబల్స్ ఏంటికి
ఏమో అండి మాకు తెలీదు మేమైతే తినము
మీకు బైక్ తోలేదొచ్చండి
ఆల్ రాదండి
నేర్చుకో గుడదండి
నేర్పిడానికి ఎవరు లేరండి
ట్రై చేయొచ్చండి మీరు ఎవరన్నా మీ బ్రదర్ అలా ఎవరు నన్నా వాళ్ళనడిగి
నా బ్రదర్కే రాదండి
మీరు చాలా ఫన్నీగున్నారండి
థ్యాంక్ యూ
మీరు ఎప్పుడనా తిరుపతికి వచ్చారండి
ఆ వెళ్ళామండి త్రీ టైమ్స్
త్రీ టైమ్స్ వెళ్ళారాండి ఓ జర్నీ బానే జరిగిందండి
చానా బా చరిగింది
ఓం మీరక్కడే స్టే చేస్తారా లేదా బయట రూమ్ తీసుకొని వెళ్తారా
అక్కడే స్టే చేస్తామండి
కార్లోనా బస్సా ట్రైనా మీరు వెళ్ళేది మాక్సిమం ఎక్కువ దేని ప్రిఫర్ చేస్తారు బెస్ట్ అంటారు
ట్రైన్ ట్రైన్ లో వెళ్తాం
ఇంకా మీరు దర్శనం ఎన్ని అవర్స్ తీసుకుంటదండి మీకు మాక్సిమం అంటే ఎక్కువగ
సిక్స్ అవర్స్ పడుతుందండి.
బానే జరిగితుందండి మీరు వెళ్ళినప్పుడు రష్ ఎక్కువ ఉన్న
ఆ బానే జరుగుతుంది. అ
మీకు ఎండలు బాగ ఉన్నాయండి.
ఇప్పుడేం లేదండి ఇప్పుడు వర్షాలు ఎక్కవ ఆ ఆ ఇప్పుడు వర్షాలు ఎక్కువ అప్పుడప్పుడు
ఏమన్నా పడినాయా అండి.
ఆ పడిందండి.
ఈ రోజు వెదర్ ఎల ఉందండి మీ కల్ల
నాకు తెలిదండి వెదర్ రిపోర్టింగ్కి కాల్
హు సినిమాస్ చూడర అండి మీరు
ఆ కొరియన్సు సిరీస్ ఎక్కువ చూస్తానండి
అల కాదండి తెలుగు మూవీస్
ఆహా అలా ఏమి ఏదో ఇంట్రెస్ట్ ఉన్నవి కొన్ని చూస్తానండి అంతే
ఏ మూవీస్ చూస్తారండి ఎక్కువగా హీరో ఎవరండి అట్ల
నేను ఎక్కువ అల్లు అర్జున్ మూవీస్ ఎక్కువ చూస్తను ఐ లైక్ హిం సో మచ్
ఓకే
ఉ
ఇంక
ఇంకా ఇంకా అంతే అండి. నాకి ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అది చూస్త అంతే
మీరు డౌన్లోడ్ చేసుకొని చూస్తార లేదా టీవీలో చూస్తార అండి.
ఉమ్ హాట్ స్పాట్ ఆన్ చేసుకొని యూట్యూబ్ లో చూస్తానండి టీవీలో
మీ ఇంటి దగ్గరలో టెంపుల్స్ ఏమి లేవ అండి
ఆ ఉన్నాయండి వెళ్త అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్త
అంటే ఏ రోజులండి
సాటర్డే మండే అల ఎళ్తామండి.
మీ ఫేవరెట్ ఫుడ్ ఏందండి.
నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి చికెన్ అండి.
ఎలా చేస్తారో రెసిపీ చెప్పండి అండి ఒకసారి
చికన ఎందుకండి మీరేమైన బ్యాచ్లర్సా.
అవునండి మేము ఎప్పుడన్న ట్రై చేస్తాము.
ఆనియన్స్ కట్ చేసుకొని చిల్లీస్ ఇవన్నీ టమాట కట్ చేసుకొని
ఓకే అండి.
ఆ అవి మొత్తం తిరు వేసుకొని తర్వాత చికెన్ అందులో కేసి
ఓకే అంటే చికెన్ చిన్న చాన చిన్నగా మీడియంగా కట్ చేసుకోవాలండి
యాస్ యూవర్ విష్ అండి అది
ఓకే
ఓకే అండి ఇంక ఇంటి మరి విశేషాలు
అదే చికెన్ రిస్ ఇంకా చెప్పలే
అంతే అండింకేం లేదు అది
ఓహో
ఆ
హ్మ్మ్
మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి
మా ఫేవరెట్ బిర్యానీ అండి
నైస్
చాలనా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా అండి
అఫ్ కోర్స్ అండి బిర్యానీ తినగని వాళ్ళు ఎవరైనా ఉంటారా
బాగుంటుందండి కానీ అది మనకి ఇష్టమైన స్టైల్ లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది
ఆ నాకు అంతగా రాదండి నేను ఎక్కువ బయటే తింటాను
ట్రై చెయొచ్చు కదా అంటే ఎప్పుడున్నా బాగా
ఇ ఏదండి ఇంట్రెస్ట్లుదు నా
మీరు చెప్పండి
అస్సలు గదు
ఏ వంటలు బాగా చేస్తారం అండి ఏ వంటలు బాగా చేస్తారు మీరు
నేనా చికెన్ కర్రీ బాగా చేస్తా ఆ
ఇంకా
చలా తీసి ఏమైనా ఉంటే చేస్తా అంతే అ బిర్యానీ చేస్తా
బిర్యానీ బాగా చేస్తారండి
ఉ చేస్తామండి
ఓకే థ్యాంక్స్
అచ్చా